హలో.
చెప్పండి.
హలో.
చెప్పండి.
ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు.
ఐ యామ్ ఏ గోటి.
మీ పిల్లల ఉన్నారా ఏం చేస్తున్నారు డ్యూటీ ఎక్కడ
ఇక్కడ రాణిగంజ్ దగ్గర ఉన్నాము సికింద్రాబాద్ ఈరోజు ఏం చేశారు మీరు
ఈరోజు ఏం లేదు ఇంట్లో ఖాళీగా ఉంటి పిల్లలకి ఫీవర్ ఒచ్చింది.
ఆహ్.
ఉమ్ ఖాళీ కూర్చున్నాను ఆహ్. తిన్నారా.
మధ్యాహ్నం తిన్నాము ఇంకా తినలేదు ఈవినింగ్
ఏంటి స్పెస్ ఏంటి స్పెషల్
ఏముంది మా వైఫ్ కి చెప్పాను బిర్యానీ చె
అవునా చేస్కున్నారా మరి
చేసుకోలేదు ఎంకా చేసుకోవాలి
ఎప్పుడెళ్తారు ఇంటికి మరి
టైం టైం పడుతదండి
టైం పడ్తదా ఎలా ఉంది డ్యూ నీ డ్యూటీ ఈరోజు ఎలా జరిగింది డ్యూటీ లో ఉహ్ ఔరాస్ పడుతున్నాయా మరి బాగానే పతు ఎంత టార్గెట్ రోజు టార్గెట్ ఎంత మనం ఎంత జేసుకుంటే అంతేనా అవును అన్ని రేట్లు బాగా పెరిగినయ్ ఇక్కడ గ్యాస్ రేట్ కూడా పెరిగింది మరి తిన్నారా అన్నం తిన్నారా ఇంకా డిన్నర్ కి టైమ్ పడుతుందా డిన్నర్ ఎప్పుడు చేస్తారు మరి ఎప్పుడు వెళ్ళినారండి మళ్ళీ డ్యూటీకి ఎప్పుడెళ్ళినారు